హలో
ఆ వినిపిస్తున్నదా అండి
సాంప్రదాయాల గురించి చెప్తారా అండి సాంప్ర ప్రదాయం అంటే మీకేం అర్థమవుతుంది
సాంప్రదాయ అంటే మాకు ఒకటి ఉంది మేడం ఏందంటే మేము చిన్నగా ఒక ఫ్యామిలీ పరంగా ఒక చిన్న పండుగ వేసుకుంటాం మేము మేము ఎట్లా అంటే దాన్ని నార్మల్గా తరతరాల నుంచి అది చేసుకుంటూ వస్తున్నాం మేము ఒక ఒక దేవుడిని చెసుకుంటాం అది ఎలా అంటే అది ఇగా ఫ్యామిలీలో ఒక్కలి దగ్గరనే ఉంటంది దేవుడు ఇగా ఇప్పుడు సపోజ్ మా తాత తున్నడు అనుకోండి ఆ పండుగ ఇప్పుడు ఆ పండుగ ఈ ఇయరు మా బాబాయ్ వాళ్ళు చేసుకు మా బాబాయ్ వాళ్ళ దగ్గరనే ఉండిపోతంది అది మా ఇంకా మేము చేసుకుంటే మా దగ్గరనే ఉండిపోతది ఒకవేళ ఇంకా ఇక మా ఫ్యామిలీ లెవల్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉండి పోతది కాపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా కచ్చి త్తంగా దేవుడు ఎట్లా అంటే చిన్నోళ్ళ దగ్గరనే ఉండాలి సో దీనికి ఏం చేయాలంటే మనం మేనం ఒక ఒక ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని తయారు చేయిించుకొని అంత ఖర్చు చేసుకొని అది మనం తయారు చేయించుకొని ప్రతి ఇయర్ మనం ఆ పండుగ జరుపుకోవాలని మా పెద్ద మా పెద్దవాళ్ళు ప్రతిసారి చెప్పుకుంటనే ఉంటారు
ఓకే ఇది మీ సాంప్రదాయమా అండి
రెండోది ఏంటి అంటే ఒక టెంపుల్కి వెళ్తాం కదా మనం నార్మల్గా దూరంమైనా ఏదైనా టెంపుల్కి వెళ్తాం కదా దూరంలో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఒక కనీసం ఒక పది పదిహేను మందికయినా అన్నం పెట్టేటట్టు ఇంటిగా ఉండాలి నేను రే మనం వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా పెట్టాలన్నట్టు అర్థమైందా మేడం ఇప్పుడు మనం రేట్
ఆ అర్థమయి అర్థమయింది అర్థమయింది టూర్స్ దేవస్థానాలకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఓకే అండి అయితే నాకు నా వరకు వచే చ్చేసరికి సాంప్రదాయాలు అంటే ఏంటి అంటే
ఆ
సాంప్రదాయం అనగా మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటి అంటే మన తరతరాల నుంచి ఒక పద్ధతి ఏదైతే తే ఉందో దాన్ని పాటిస్తూ రావడాన్ని సాంప్రదాయం అని అంటామండి
ఓకే మేడం
సాంప్రదాయాలు ఎలా అంటే కులాల ద్వారా మత తాల ద్వారా అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పరంగా ఒక్కొక్క సాం ప్రదాయాన్ని మనం చూస్తామండి సాంప్రదాయాలు చాలా ముఖ్యమైనవి
అవును మేడం
మనం ఖచ్చితంగా వాటిని పాటించాలి.
కచ్చితంగా పాటించాల.
నాకు తెలిసిన కొన్ని సాంప్రదాయాలలో, ఇప్పుడు, హిందువులు ఎవరైతే ఉన్నారో. హిందువులు వచ్చేసి హిన్. హిందూ మ్యారేజ్ చేసుకోవడం, హిందువుల యొక్క సాంప్రదాయం అండి.
అవునవును ఎక్కువ అలానే అవుతుంది.
ఇంకొకటి ఏంటి అంటే ముస్లిమ్స వొచ్చేసరికి, ముస్లిమ్సకీ బురక వేసుకోవడం వాళ్ళ సాంప్రదాయం. ఇలా ఒక్కొక్కరికి. ఒక్కొక్క. ఆ వ్యక్తిగతంగా. కులం పరంగా మతం పరంగా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి.
అవునా.
ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అవి మనం, ఎప్పటికీ జవదా. ఖచ్చితంగా మనం వాటిని పాటించాలి, మన సాంప్రదాయాలు. కొన్ని కొన్ని ఎలా అంటే. మనం పాటిస్తూ వాటిని. మనం. మర్చిపోకున్నా. మన తరాల వాళ్ళకు కూడా, అందించాలి.
పల్ గున్ గా.
చెప్పాలి వాటి గురింఛీ, అర్ధం అవగాహన కల్పి. పిన్ చాలి.
ఫమ్.
ఇంకొకటి, ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో. అవీ. ఈనాటివి, కావు. తరతరాల నుంచ్. అంటే ఎప్పటి ను. చో వస్తున్నాయి.
చర్లన్.
అ సంప్రదాయాలు వొచ్చి. చయి అంటే దానికి ఏదొ ఒక, కారణం ఉండి ఉండాలి. దానికి ఎదొక అర్ధం ఉం. వీక్ ఉంది కాబట్టే, సాంప్రదయాలు అనేవి. ఇలా తర తరాలు గ కొనసాగుతున్నయి.
న నార్మల్గా, మియింట్లో పాటించే, ఒక సాంప్రదాయం చెప్పండి మెడం.
అంటే
ఇప్పుడు నె చెప్పా కదా మా ఇంట్లొ ఇట్ల దేవుణ్ణి చేసుకుంటమని నార్మల్గ అంటె దేవున్ని పూజి సమెట్ ఇట్ల తరతరాలు అది ఇదని చెప్పాం కదా
అవునండి
సేమ్ మికు అలాంటి ఎమైన ఉన్నాయ
అవు నండి ఇప్పుడూ అ చెప్తున్నా నండి
ఉ
ఉమ్ మేము మా దాంట్లొ ఇప్పుడు మ్యారెజెస్ అన్నాను కదండి
అ ఒకె న
ఎక్కువ మ దాంట్లో బుద్ధిజం అంటె బుద్ధ మ్యారేజ్ చేస్తారండి
హ ఒకె ఒకె
అ మ్యాక్సిమం అది తరతరాలు నుంచి వస్తుంది మా మరాఠీ వాళ్ళు అంబే ద్కర్ది బుద్ధాది మ్యారెజెస్ స్ జరుగుతాయండి
ఉమ్
మీరు ఎక్కువగ అంటె ఇప్పుడు సాంప్రదాయాలల్లో ఎంటి అం టె కొన్ని సాంప్రదాయాలు మంచివి కొన్నిటివ్ కొన్ని సాంప్రదయాలు ఎలా ఉంటాయి అంటే చాలా కఠినంగా ఉంటాయి కదా
అవునువును
అలా అ అలాంటి వాటిలల్లో మీకు అంటే నచ్చని సాం ప్రదాయాలు ఆ నచ్చే సాంప్రదాయాలు ఎమైన ఉన్నాయా అండి ఎ ప్పుడైన మీరు చూసినవి లెకపోతె తెలుసుకున్నవి విన్నవి
సరే డి సరే మేడం ఒక్కటి ఉంది మేడం అలాంటిది హలో
ఆ చెప్పండి
హలో
ఆ చెప్పండి వింటున్నా
అ ఎప్పుడు మీ మీరు ఎప్పుడైనా అ నార్మల్గా తిరుపతికి వెళ్ళారా
అవునండి అవునండి
ఒక్క తిరుపతి దేవునికి మేము శివరాని మేము మది ఎట్లా పూజిస్తాం అంటే ఆ దేవుని శవరా లెక్క బాలాజీ లెక్క పూజిస్తాం మేడం
తిరుపతి బాలాజీ దేవుడే కదండి
ఆ కాకపోతే తిరుపతి దేవుని తిరు తిరుపతి అని మీరు అంటారు బాలాజీ దేవుడు అంటే మేం అంటాం అర్థమయ్యిందా లంబాడీస్ బాలాజీ దేవుడు అంటారు
ఓకే
మా అది ఇంట్లో దేవుడి లెక్క తను
ఓకే సేవాలాల్ కాదా అండి
సేవాలాల్ అతను భక్తుడు ఇతను దేవుడు
ఆ దేవుని భక్తుడు సేవాలాల్
నార్మల్గా అది ఏంది మనకి దుర్గమాత ఉంటాయి గా దుర్గ మాత కు దుర్గ మాత భక్తుడేమో సేవలాల్ ఓకే తిరుపతి ఏమో సపరేట్ దేవుడు దేవుడే ఓకే చిల్ హు హా మేము ప్రతి ఇయర్ ఏం చేస్తాం అంటే బాలాజీ దేవుడ్ని పూజిస్తాం ఖచ్చితంగా పూజిస్తాం ఎట్లా అంటే గిట్టంగా చిన్నగా ఒక ఒక గుంత తవ్వి గుంతలో ఏందంటే స్వీట్ స్వీట్ అన్నం వండుతాం తెలుసు కదా మీకు ఇట్
తెలీదండి నాకు
హలో
తెలీదండి నాకు
ఆ స్వీట్ అన్నము ఏం చేస్తాం అంటే కొంచెం ఒక గొయ్యిలో తవి గొయ్యిలో అది కొంచెం నిప్పులేసి నిప్పులు దాన్ నిప్పు దాని మీద ఆ అది స్వీట్ అన్నం వేసేసి స్వీట్ అన్నం మీద కొంచెం నెయ్యేస్తాం నెయ్యేసేసి దేవుని మొక్కేసి ఖచ్చితంగా దే అంటే ఇట్ల తినిపిస్తాం మేము ఒక పది పదిహేను మంది ఖచ్చితంగా తినిపి చేసం ఏంటి ఫుడ్డు అందుకోసమే మేం మేం ఎవ్ వ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మేము ఖచ్చితంగా తిరుపతి వెళ్ళి ఎళ్లి వచ్చినాక ఖచ్చితంగా ఒక పది పదిహేను మందికి ఫుడ్ అయినా పెడతాం
ఆ
ఖచ్చితంగా ఆచారం అది మేం ఖచ్చితంగా పెట్టాలి ఇంకో ఆచారం ఏంటంటే మా ఇస్ట్రీలో మేము అంటే మా కులపోళ్ళు ఏమంటే ఒక నాయకుడిగా ఉండాలి ఖచ్చితంగా ఓన్లీ మాకు మా కులపోళ్ళు
ఆ
తు గో అది మాకు వస్తున్న తరతరాల ఆచారం ప్రసెంట్ ఏంటంటే చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చిన్న గొడవ అంటే
ఈ సాంప్రదాయాలు ఇక్ సాంప్రదాయాలు ఏమై తే ఉన్నాయో అండి
ఆ ఆ
ఇవి ఏంటి అంటే కొన్ని అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఈయన ఈ కాలం నాటికి ఉన్న సాంప్రదాయాలల్లో చాలా మటు సాంప్రదాలు ఏమైనాయి అంటే కనుమరగాయ
కనుమరుగైపోయాయి ఎందుకంటే పాటించకపోవడం వల్ల
పాటించకపోవడం వల్ల టెక్నాలజీ అనేది పెరిగి
వీటి వల్ల యూస్ లేదు అనుకోవడం వల్ల
ఆ వీటి వల్ల ఏంటి అంటే సాంప్రదాయాలు అంటే చాలా సాంప్రదాయాలు తెలియనివి తెలు వచ్చినవి మొత్తం కూడా కనుమరుగా అయిపోయి పోయాయి ఇంకొకటి ఏంటి అంటే రాను రాను కాలంలో సాంప్రదాయాలు అనేటి ఉంటాయో పోతాయో ఏది కూడా అవగాహన కూడా మన తరాల వచ్చే తరాల పిల్లలకి వాటి మీద అవగాహన కూడా కల్పిస్తాముో కలిపి చపించలేమో అనే ధ్యాస మీద వెళ్ళలిపోయిందండి.
ఇదం త ఎందుకు కనుమరుగవుతుందంటే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఎప్పుడున్న నార్మల్గా ఏంటంటే మనం పెద్దవాళ్ళ మాట వింటాం పెద్ద వాళ్ళ మీద నడుస్తాం పెద్దవాళ్ళు నడిపించేవాళ్ళు మనకి కాకపోతే ప్రజెంట్ ట్ అవి కనుమరుగ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళే వాళ్ళు నాకు చెప్పేందుకు నాకు అన్ని తెలుసు అన్నట్టు ప్రజలు బ్రతుకుతున్నారు అవి కనుమరుగుపోవడానికి మెయిన్ రీసన్ ఎందంటే వీళ్లెవరు నాకు చెప్పేటందుకు నాకు అన్ని తెలుసు అన్నట్టు ప్రజలు బ్రతుకుతున్న పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని కొన్ని ఆచారాలు చాలా వరకు ఆచారాలు ఇలానే కనుమరుగ అయిపోతున్నాయి
అవునండి సాంప్రదాయలున్నీ అలానే అవుతున్నాయి సరే అండి ధన్యవాదాలు.